హలో హలో ఆ బాగున్న మేడం మీరు గున్నారా
ఆ బాగున్నానండి
తిన్నారా మేడం మధ్యాహ్నం లంచ్ అయిందా
ఆ అయిందండి మీదయిందా
ఆ మధ్యానం అయింది మేడం ఏం కర్రీ
మాదొచ్చేసేసి ఇవాళ గుత్తి వంకాయ కర్రీ అండి మీది
గుత్తి వంకాయ కర్రీ ఆ మాది ఇది టమాట పచ్ సరే మేడం ఇగో ఇది
అవునా
గుత్తి వంకాయ ఎలా చేస్తారు ఐడియా ఉందా అండి మీకు
ఆ నేన్ చేయలేదండి మా మమ్మీ చేసింది. నాక్ పెద్దగా తెలీదు
ఆ అవునా మ్ ఇప్పుడేం చేస్తున్నారు మేడమ్ మరి
ఏం లేదండి మా ఇస చిన్న బాగున్నాడు అడికి ఆయిల్ రాస్తూ త
టైం పాస్ చేస్తున్నారా ఆయిల్ రాస్తూ
ఆయిల్ రాస్తున్నావాడికి కొంచెం మసాజ్ చేయాలి అంటే చేస్తున్నా ఇంకా మీ ఫేవరేట్ డిష్ ఏంటండి
చికెన్ కర్రీ మేడం చికెన్ బిర్యానీ అంటే చికెన్ బిర్యా ఇష్టం తర్వాత చికెన్ తరువాత ఆ అ అమాట మీది
నేను ఎక్కువగా మటన్ మటన్ ఎక్కువ తింటానండి
నేన్ మటన్ మే మటన్ డిగా ఇ ఆ గట్టిగ ఉంటే ముక్కలు పో చపోటి కాదు అంత చెట్న్నాం అనిపిస్తుంది ఆ మీంట్లో కొబరి చెట్టు ఉందా మేడం
ఆ ఉన్నాయండి
హ ఎన్ని ఉన్నాయి మేడం
మ ఇంట్లో ఒక ఐదారు చెట్లు ఉన్నాయండి
ఆహా కొబ్బరిని తాగుతారా మేడం ఇప్పుడు సమ్మర్ లొ
తగుతానండి
ఇ రోసస్తార
ఆ రోజ రోజ తాగుతాను
ఇంకా ఏంటి మేడంమ్ మీ హాబీస్ ఏంటి
హాబీస్ అంటే పెద్దగా ఏం లేవు అండి
అంటే లైక్ ఒకలా మ షూంగ్ మరి అదే మేడం ఆ
బోర్ కొడితే బయిట్ వేళ్ళసి మా ఇంట్లో వాళ్ళ అందరం కలిసి క్రికెట్ ఆడతాం
అంట గ్రౌండ్ కి వెళ్తార లేకపోతే ఇంటి దగ్గర ననా
కెళతం దగ్గరలో ఉన్న గ్రౌండ్ కి వెళ్తాం రీసెంట్ గానే వెళ్ళామండి సండే ఇగ లీవ్ దొరికితే అందరం మా ఇంట్లో అందరం కలిసి క్రికెట్ కానే సేసి వెళ్ళినం గ్రౌండ్ వెళ్ళేసిగా అక్కడ కాదు కాసేపు మేము అంటే సింగిల్ సింగిల్ ఓవర్ ఆడినాం
హ్మ్
అక్కడే గ్యాప్ లోనే ఏమైంది ఇంకా మా ఊళ్ళకి వేరే పిల్లలు వచ్చేసేసి అడిగెరన్నమాట ఆ మా టీంలో ఆడు తర మేము ఏడుగురమే ఉన్నాం అననేసి అడిగేసరికి మా వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరకి వెళ్ళిర్రు దగ్గర
ఊహూ అది అందరూ కలిసి కంబైన్డ్ ఆడిల్లా
కంబైన్డ్ ఆడిండ్రు
ఇంకేంటి మేడం ఈ మధ్యలో ఏమన్నా సిన్మాలు గిట్లా చూసారా
సిన్మా అంటే ఇంకా
సినిమా నా మేడం సినిమా హ్మ్ హ్మ్ సినిమాలు
ఆ అదే పవన్ కళ్యాణ్ చూసానండి మీరు చూసారా
ఇ సిమో ఎలా విసిని
బాగుందిండి బాన తెచ్చ
ర్లేదు మేడడం బాగానే అనిపించింది ఏ బోరు కొట్టలేదు బాగానే ఉంది ఇంకా అడ మీంకేం ఇంకేం చూసారు
అంతే అండి ఇప్పుడు అదేంటిది దృశ్యము దర్శ ఆహా దురంధర్ ది చూ చూడాలి చూడలేదు ఇంకా
మ్మ్ మ్మ్ మ్మ్ బాగు చూడండి
అంటే నేను వన్ కూడా చూడలేదండి అందుకనేసి ఇంకా టూ చూ వన్ చూస్తే దాన్ని బట్టి చూడ చూద్దాం అనుకున్నా వనకం ఇంకా చూడలేదు నేను ఎందుకని మ్
నైట్ టైమ్ ఏం చేస్తారు మేడం మీరు ఏమైనా మూవీస్ చూస్తారా లేకపోతే ఏమైనా బుక్స్ కానీ ఇంకేమన్నా ఇంకమైనా చేస్తారా పిల్లలున్నారుగా వాళ్ళతో టైం పాస్ సా
ఇక అంతే అండి పిల్లలున్న వాళ్ళకి ఏమైంది పిల్లల తోటే టైం పాస్ అవుతుంది. సినిమాలు, బుక్కులు అని ఏముంటాయండి
మ్మ్
ఆతోటె కాలక్షేపం అయిపోతది
నేనయితే నైట్ టైం అయితే ఏదనా మూవీ చూస్తాను మేడం వన్ అవర్ లేకపోతే ఇంకా బోర్ కొడితే ఇంకొక వన్ అవర్, రెండు గంటలు, మూడు గంటలు సినిమా చూసుకుంట పడుకుంటా మేడం
ఆ లేదండి పెద్దగా అలవాటు స
ఎక్కువ మీకేమి ఇష్టం మేడం కర్రీస్
కర్రీసు ఏం తిననండి చాలా తక్కువ. కర్రీస్ పెద్దగా ఏం తినను
అంటే మరి ఏం తింటారు మేడం మీరు పచ్చడేనా ఎక్కువ
ఆ అలానే కాదు స ఎట్ల చెప్పాలి మీకు ఎక్కువ సలాడ్స్ అంటారు కదా, పచ్చి కూరగాయలా అది ఉడ్కబెట్టుకని ఆ అట్లా తింటానండి నేను
మ్మ్
మీకు ఈ కాలీఫ్లేవర్ లెక్కనే ఉంటంది బ్రోకలీ ఐడియా ఉందా కాలీఫ్లవర్ అది అదే కాలీఫ్లవర్ ఐడియా ఉందా తెల్లగా ఉంటది
కాలిఫ్లవర్ కాలిఫ్లవర్తి అ అ తెలుసు మేడం
ఆ అట్లనే సేమ్ బ్రోకలి అని ఉంటదండి బాగుం అద అదే అంది బ్రోకె వెలి
ఆహా రూకరిగా ఆ
అది బాయిల్ చేసుకొని మంచిగా దాంట్లో కొంచెం ఉప్పు, కారం అవన్నీ స్పైసెస్ కలుపుకొని కొంచెం చీజ్ వేసుకొని తినేస్తాం డైరెక్ట్
అచ్చ అచ్చ అచ్చ
లేదం టే కంకులు ఉడకబెట్టుకొని కంకి గింజలు
లే అక్క ఉన్నా నాకు తినకూడదు కాదు కడా మీ కానుక్షులు అంత డైజెషన్ కాదు అంత ఎట్లా అనిపిస్తుంది. స్టమక్ పెయిన్ అయితే అంత కడుపు నొచ్చి మేడం ఇ ఇది
అది మంచిగా మంచి టెంపరేచర్ ర్లు ఉడకబెట్టుొని తింటే మంచిగా ఉంటాయిండి అట్లే ఏం నొయ్యదు
అంతే ఇక సమ్మర్ అంటే ఎక్కువ దీనికి వాటర్ మిల్ ఉ నేు నార్మల్గా ఏమంటారు బీూ జ్యూసు ఇ షుగర్ క్యాన్ ఐడియా ఉందా చెరుకు రసన్
ఆ
మెయిన్గా ఆపిల్ రూస్ ఆపిల్ జ్యూస్న్నా ఈ షుగర్ కేన్ జ్యూసు ఈ పైనాపిల్ ని మూడు మాం బాగుంటాయి మేడం వాటర్ మిల్ చ వాటర్ మిల్ ఇన్స్టాల్ అతా బాగుంటాయి మీరు డ్రై మీరు తాగారా ఎప్పుడైనా
ఆహా లేదండి నేను
ఫైైన ఇస్తాల మేడం
అ పైనాపిల్ జూస్ ఎక్కువ అండి నేను ఎక్కువ వాటర్ మెలూన్ గ్రేప్ జ్యూస్ ఆ లేదంటే ఆ తాగుతానండి చేరుకు రాస ఆ మస్క్ మేదం లేకపోతే లెమన్ వాటర్ రారూ లేకపోతే మూసంబి ఇవి బాధ అవుతామండి
ఎడారు
మోసంబి అదే అండి పచ్ చ్చి దానిమ్మకాయలు ఉంటాయి కదా అదే స సంత్రాాల్ టైప్ లో ఉంటాయి కదా పెద్దవి ఆ వాటి
అచ్చ అచ్చా బాగుంటదా మేడం అది
ఆ బాగుంటదండి
ఉ ఉ
అసలు రూమ్ల నుంచి బయటక్ కాల్ పెట్టేసే సందే దొరుకతలేదన్
అదేం లేదు కూల్గానే ఉంది మేడం అంతముందు బాగుంటున్నాయి ఎండలు. ఇప్పుడు అయితే మళ్ళ తగ్గింది. మళ్ళ పెరిగితాయి కావచ్చు. ఆ
సండేస్ చూడాలి. ఇంగ
హు హుమ్ ఇప్పుడు ఏంటి మేడం మరి కర్రీ మళ్ళీ నైట్ కి
ఇడి కి ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదండి. చూడాలా ఏం వండాల అర్ధం కావట్లేదు. ఏదో ఒకటి చేయాలి.
హు హ్మ్ ఏదో పెట్టేయి టీ తాగుతరా మేడం మీరు.
తాగుతానండి.
టీ, కాఫీ ఏ మన డికాషన్ డింగ్, బూస్ట్ హార్లిక్స్ అట్లా
ఆ టీ బాగా తాగుతా నండి
అంటే రోజు కి ఒక నాలుగు సార్లు తాగుతారా మేడం.
ఉ ఉ నాలుగు సాలెం కాదు అండి ఎ ప్ ప్పుడన్నా ఒక్క స్ సారి. ఆ బాస్
నేన అయితే రోజుకు రెండుసార్లు నేను అయితే రోజుకి నాలుగు సార్లు తాగుతా మేడం ఆ పొద్దున లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత టిఫిన్ కంటే ముందు టీ తాగుతాను. తర్వాత మధ్యాహ్నం, మధ్యాహ్నం మ మధ్యాహ్నం ఒకసారి తాగుతా మళ్ళీ ఈవినింగ్ మళ్ళ నైట్ ఒకసారి తాగుతా. ఉబ్బ్ మొత్తం నాలుగు సార్లు తాగుతా టి అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఉ ఈ బూ ట్లు, బుట్మిఠాయిలు ఈ హార్లిక్స్ లు ఏందంటే తా తాగను కానీ ఈ టీ అంటే కొంచెం బాగా ఇష్టం మేడం. టీ తాగడంలా ఛాయ ఒకటి. పాలు కూడా అసలుకి తాగను. ఇంగా తిండి విషయం అంటే ఇగ చికెన్ ఎక్కువ ఫస్ట్ చికెన్ తర్వాత ఇది చేపలు ఆ అయినా తే సాంబార్గా అై అంతే మేడం సాంబార్ విషయం మేడం
తింటానండి
ఏంటి
మేమ ఆ చెప్పండి సాంబార్ తాగుతా
రా మేడం మీరు ఊ ఆ సాంబార్ మంచిగా ఉంటది మేడం ఆ ఓకే మేడం ఓకే రైట్ అ